హలో ఏం లేదు ఏం కూర వండావ్ ఇంట్లో
ఏం వండలేదు ఇవాళ
ఎందు పప్పు చారు
ఆ మీరు అన్నం తిన్నారా అన్నం తిన్నార
తిన్నాం మేము
ఏం కూర మీది కూడా పప్పుచారేనా ఏం చేస్తున్నావు ఇప్పుడు
వంకాయ టమాటా వండా
ఆహా ఇప్పుడు ఏం చేస్తున్నావు
ఇప్పుడు నేను బట్టలు మర్చేస్తున్నా
ఎందుకు మీ పాపకి ఇట్లా మర్చేయదా
మా పాప మర్చేయలేదు స్కూల్
స్కూల్ కి పోయిందా ఆహా ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్ల
ఇద్దరు అబ్బాయిలు ఆ ఇద్దరు అమ్మాయిలు
ఆహా అవునా ఇంకా హలో
అన్న
వినిపిస్తుందే వినిపిస్తుంది పిస్తోంది
నాకు వినవత్తలే
చెప్పు ఇంకా
ఇద్దరు అబ్బాయిలు చదువుకుంటారు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటారు
మీక ఏం వంట అంటే ఇష్టం
నాకు చికెన్ అంటె ఇష్టం మటన్ అంటే
నాకు కూడా చికెన్ మటనే ఇష్టం మా మమ్మీ మంచిగా చెత్తాది చికెన్ మటన్
నేను కూడా మంచినే చేస్తా మా పిల్లలకు చాలా ఇష్టం అట్లా
అ మంచిగా వండుతారా
మంచిగానే వడుత సూపర్ ఉంటది
మరి
మొన్న సండే మటన్ వండినా ఈసారి ఈ చికెన్ తెేస్తా అనుకుంటును
చికెన్ ఎందుకండి మటన్ తీస్తే మంచి ఉంటది కదా
చికెన్ ఫ్రై బాగుంటది
రెడ్ చికెన్ ఫ్రై చేతార చికెన్ ఫ్రై అయితే చేతవ రేపు ఓహో
చికను సల్లా బగారా
ఆహా నేను నేను మా మమ్మీకి మటన్ కూర చేయమంట మటన్ చేయమంట మటన్
మటన్ చేయమంటావు మీ మమ్మీని స చేస్తాద మీ మమ్మీ
వ మీకంటే మంచిగా చేతుంది మామమ్మీ
అవునా మీ డాడీ ఏం చేస్తారూ
బ్యాంక్ డూట్ చేస్తాడు
గవర్నమెంట్ ఆ ప్రైవేట్ ఆ
ప్రైవేట్
ప్రవేటే
మీ ఆయన ఏం చేస్తాడొ
మా ఆయనా అది ఆఫీస్ ఫండ్లయే
ఎంతొస్తాది జీతం
ఏడు వేలి ఎనిమిది వేలో వస్తాయ్
అయ్యో అవునా ఏమ్ గాద్ తీయండి
ఆ
పెరుగుతది రాన్ రాను
పెరుగతలేదు ఇప్పుడు మస్తు రోజలు అయితాంది ఆ
ఉ
అదే డిసెంబర్ పది సంవత్సరాలు అయితాంది
అవునా ఇంగా తీ సంవత్సరంలో పెరుగుతదేమో ఏం సరిపోతాయ్ అవి
పిల్లలకి టి కిరాయి అవన్నీ కట్టే వరకు ఏం మిగిలితాయ్
అవునా
ఏం కాదు అంటే ఇక పెరుగుతది ఇక పావు పడతా అంటే ఇక పావు పడట్లేదు ఏం లేదు ఇంకా లోపలికి అయితున్నాము ఇక జా బు లేదు ఏది లేదు ఆ ఏ బంగారం లేదు ఎండి లేదు ఏం చేయాలమ్మా
మి కొడుకులు ఏస్తలేరా అండి
మా కొడుకులు చదువుకుంటు వుండురు ఏం చేస్తారు
చిన్న పిల్లలా ఓహో ఊహు అవునా
మీ మమ్మీ ఏం చేత్తది
మా మమ్మీ ఇంట్లోనే కూస్సుంటాది ఉత్తిగానే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటది ఇనోడి బుల్ అని మా డాడీ దీస్తాడు పని చేస్తది
అమా మీ ఇంట్లో సమానం ఎక్కువ ఉందా బట్టలు అయినా కానీ మ ఇద్ద మంచించిలా ఉం వార్
చాలా బట్టలు ఉంటాయి మీకు తెలివదండి మా ఇంట్లున్న బట్టలు ఎవరింట్లుండవు
అమ్ మా ఇంట్లోస్తమా న్ ఎక్కువనే ఉంది మస్తు సామాన్
అవునా
మస్త్ సమాన్ ఎక్కువ వుంది మా ఇంట్ల
నా కినబడతలే అండి గట్టిగా మాట్లాడండి కొంచెం
ఇనవడత లేద ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం ఇనవడత లేదా అంటున్నావు నాకు ఆయన అన వస్తలేదు నాకు కొంచెం చవుడు
అయ్యారు అ ఏం కాదియండి చంటే ఎ తెచ్చుకోవచ్చు చోల మషన్ తెచ్చుకోవద్దండి మన ఎట్లా తెచ్చిపోవద్దు కదా డబ్బులు కావాలి సోల మిషన్ తెచ్చిపోవద్దండి అట్లా
చ వేసి బచ్చిల్ చేద్దమా కున్నా
అవును
మస్తూ త్యక వేసిండూ
అవును బావుంది మంచూరియా యితారు మంచి గునియా మ నా కూడా తెలిదు ఇ ఎస్తది
మీ మమ్మీని అడిగరా వ అడిగిరి
అడిగి మీక్ చెప్
అడుగుతే నేను చేస్తా చెప్పు మీ మమ్మయికి ఇట్లా ఇస్తారు ఏమేం కలుపుతారు అన్నది చెప్పు నాకు సర్ న్న పప్పిస్తా
అంతే నండి
మిక్చీలు మంచిగా చిట్టి వడలు పునుగులు అన్నీ చేసుకోవాలి మంచి ఉంటే నేను చేస్తా మా పిల్లలకు అన్నీ చేస్తా అవున
చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు
మీ మమ్మీ అమ్మమంట అ ఇస్తుందమ్మా
ఆ
మీ మమ్మీ మిచ్చిలు చేస్తుంద స
చేస్తారు మంచిగ చేస్తారు మా మమ్మీ
మీ డాడీ ఏమన్నా పండ్లు తీస్తాడా తిననిక
ఏంటిది
మీ మమ్మీ మీ డాడీ ఏమన్నా ఆపిల్సు ఆ ద్రాక్ష సందుర అవన్నీ తెస్తా
ఆ
చెప్పు అమ్మ నాకి దమ్మస్ ఆ బండ్జేషి కూచో
ఇంకా ఏం మీ ఇంటి దగ్గర ఎట్లుంటారు మా అందరు మంచిగా ఉంటారా ఎందు కం ఉక్మా తింటే అరగదు కదా
కు అల్లము అంత చిినగపప్పు మినపపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ ఏస్తే ఎంతో బాగుంటాది
అవును మా మమ్మీ చేస్తది ఉప్మా ఊక గట్టిగా చేస్తుది ఏమీ చెయ్యదు
మంచిగా పొడి పొడి ఉండాలి మీ పిల్లలకేమో రుచి రుచి ఉండాలి నాకేమో పొడి పొడి ఉండాలి
అవునా
ఆలుగడ్డ కూర మస్తుంటది, మెంత కూర కోత్ మీరేసి మంచిగ మసాలా పెట్టి ఉండాలె. మటన్, చికెన్ లాగుంటది ఆలుగడ్డ. మమ్మీ ఎట్ల వండుతది? ఒక్కసారి కూర పంపిస్తవా?
పంపిస్త నీకు.
టెస్ట్స్ చూస్త లేదన్నవ్
సరే పంపిస్తా, మా మమ్మీన్ మంచిగుంటయి ఏమన్ ట మీ కోసం పంపిస్తా.
సల్లచారు కూడ బాగుంటది. సల్లాల మంచిగా కూడా అది శనగ పిండి బజ్జీలు చేసి సల్లాల ఏయ్యాలి మస్తుంటది. ఆ ఎస్తరు బావుంటది, మీ మమ్మి ఎయ్యద? మస్తుంటది, ఎస్తరు ల్లచారు, పాప, పాపుడాలు.